ఆ నీకో విషయం చెప్పనా
చెప్పు
ఇందాక కాల్ మాట్లాడలేదు ఎతలేదు కదా
అవునా
అది కూడా తీసుకుంది దాంట్లో
అవును తీసుకుంటది తెలుసు
ఆ
హ్మ్ చూస్తావ్ కదా నాన్న నువ్వు చూస్తావుగా నాన్న నావల్ల నీకేం బొక్క
ఆ మొన్ జెప్ చెప్పలేదు కదా వేస్ట్ అయిపోయాయి ఉంటాయి కద అవి
ఓకే అదేం లేదు తీసుకునిద్దే మాట్లాడకపోయినా తీసుకునేద్ది యాక్సెప్ట్ చేసిద్ది
మై
ఉమ్
చెప్పు
చెప్పు
ఏం చేస్తున్నావ్
చెప్పు రేపు కాాలేజ్కి వచ్చకి ఏం నిక్ అసలు
నేను రాను కాలేజీకి అ చెప్పేశా కదా
సరే బాయ్ మళ్ళీ
దివ్య అడిగింది రావా మే అంటే మే శివన్న కూడా చెప్పసాను ఆ అమ్మే ఒప్పేసింది నేను రాన్ అని చెప్పసా
ఉన్నేనే ఏడు ఒప్పుకున్న మే
రే పో మే రాను మీ ఏం చెయాలి మీ గేమ్స్ పోని గేమ్స్ ఏమైనా చూస్తావా అంటే లే
ఆ చూద్దాం రేపు పోదాం
ఏం అవసర లే ఈ రోోజు చూడలేదే
రేపు పోదాం రేపు పోదాం సీరియస్ ఏవో నువ్వు అంత కండిషన్ గా అడగలేదు కదా
ఇక నువ్వు గమ్మున ఉండేసరికి
మన అంత ఫోర్స్ చేయలేక పోయా లోపు పో నేను రేడి ఆ అవ్వలేదు రేపు పోదాం స్పోర్ట్స్ కి సీరియస్గానే అడుగుతున్నా